నమస్కారం అండి తిన్నారా అండి
తిన్నాము
ఏం కూరండి
కూరయచ్చ ఎగ్స్ అండి ఎగ్స్ కర్రీ టమాటా
టమాటా ఎగ్గుండారా అండి అం టే ఉడుక వెట్టి వొండార కొట్ ట్ పోశివొండారా
కొట్టిపోశావం డావండి
అవునా
పోశా వండేసి తాము అయితే ఆహ్ నవ్వాలా నవ్వుకుంటారు ఇళ్ళు ఎందుకు కు నవుతున్నారండి జోక్ ఉందా జోక్ అంట చేసిందా
మీ అన్నగారు నవ్వెస్
అవునా అయితే మనకు మొన్న మాకు మాకు క్యాస్ట్ కులం పప్పు ప కులాల గురించి పెట్టి రండి అయయ్యో అన్నయ్యే నవుతున్నాడు
చెప్పండి చెప్పండి వింటున్నాం
అయ్యా
చెప్ చెప్పండి ఆ అయిపోయిందండి అట్ల కదండి మాట్లాడినందుకు కాదండి నవ్వు వచ్చిం
ఆ
ఇక్కడ వేరే జరిగిందండి అందుకే నావ్ వచ్చిం
అవునవునా
ఊ ఉమ్ చెప్పండి ఏమో చెప్పబోయి ఆగారు
మన్ మా సార్ వాళ్ళు ఇప్పుడు ఊ కుల పావుల కుల కులాల గురించి ఆన్లైన్ చేస్తున్నారు
ఉహు
ఆ లిస్ట్ వచ్చేసింది
ఊ
పెట్టేశారు అందులో
ఎందులో
లిస్ట్ లో ఆన్లైన్ చేసి ఇస్తారు ఆ లిస్ట్ ఫోన్లా వాట్సప్
హు మరి మా దాకా రాలేదు కదండి
ఏమో అండి మాకు తెలిదు
మా కాడ శ్రీరామనవమి సెలబ్రేషన్ చేస్తున్నారండి ఎన్నాడయినా అదే రోజు అప్పుడు మా జే జీతం అనంగా అప్పుడు మెల్లగా స్టార్ట్ చేసేదండి
హు
కొత్త సర్పంచ్ వచ్చినందుకు కావచ్చు అండి సాయంత్రం ముండి రెడీ చేస్తుర్రు
అవునా మంచిదే కదాండి
ఉ మా ఊరు కొంచెం డెవలప్ అయినట్టేనండి
ఆ సర్పంచ్ ఉంటే ఏ ఊరైనా డెవలప్ సర్పంచ్ మంచి వాడు అయితే ఏ ఊరైనా డెవలప్ అవుతుందిీ
ఉహు
తిన్నార అండి
తింటున్నామండీ
కర్రీ ఏం కర్రీ చేసి
పొద్దడిదే అండి కోడి గుడ్ల కూర
ఉహు అవునా మా కోడలి గారు పడుకున్నారా
కోడలు గారు అన్నం తినలేదండి ఆమ్లెట్ ఏమంటే ఎస్తే తిని వెళ్లేసారండి వల్ల బాపమ్మ దగ్గరికి
అవునా
ఉహు
ఉ
మా ఈసారి బాపమ్మ సెల్లు మా ఎర్రలు పని ఉన్నదాన్ని తీసుకొని తన దగ్గరనే ఉంచుకుందాండి హు ఇయాల ఎందు కుంటాం పండుకుంటుందా అండి
సెల్ల లేకుంన్నా వెళ్ళిందండి
రోజు పంట ఉన్నా కానీ తప్పద అనుకున్నట్టుందండి
నా
ఉహు
ఎ ఇండి సాయంత్రం భోజనం చేయకపోతే అంటే ఎట్లా అన్నట్టు
ఏదన్నా చిరు తిండి తింటే తినదండి అయినా ఏం తిన్నది ఏం లేదు ఒక ఆమ్లట్ తిన్నది వెళ్ళింది
సాయంద్ర దినే అన్ననేే ఉపికి పడుతుది అదా
హ
హ ారళగావర వెళ్ళారా ారరు గరు పిల్లలున్నారా
హ
ఉన్నారా అండి
అందరు పడుతు ఉన్నారంండి
అయితే ఏమంటుందండి మరి మీ చెల్లె గారు
మా చెల్లె గారు ఫస్ట్ అది మెసేజ్ రాగానే కార్య యాప్ గురించి మెసేజ్ రాగానే ఫోన్ కాల్ చేస్తే బాగుండండి
దాని పేరు చెప్పకుండా చెప్పండి
ఆ అవును ఆ ఫోన్ కాల్ ఫస్ట్ రా రాగానే ఫోన్ చేస్తే బాగుండంది నను చెప్పేదాన్ని వేరే వస్తున్నాయి అని డిలీట్ చేసేసింది అంట డిలీట్ చేసిన మల్లి మళ్ళీ కాల్స్ మళ్ీ మళ్ళీ మెసేజ్లు వస్తున్నా ఇక అ వాాల నా ఎందుకు వస్తున్నాయ అని అప్పుడు గుర్తొచ్చి ఫోన్ చేసిందండి ఈ రోజు గుర్తొచ్చి
అయి ఫైయి ట్యాంక్
ఆ ఇకు ఫోన్ చెప్తే నువ్వు ఫస్ట్ మెసేజ్ రాగానే నాకు ఫోన్ చేసి చెప్పవా నేను చెప్తును కదా ఎట్లా చేసినావ్ అది క్లిక్ చేస్తతనే పదిహేను రోజులు టైమ్ పడుతుంది ది రావడానికి
ఉ పదిహేను రోజులు పడుతుంది రావడానికి ఈ రోజు క్లోజ్ అయితాంది సైటు మళ్ళీ వచ్చినప్పుడు చెప్తారు ల అనేసి అన్నానండి
ఒక్క ముచ్చట అదే రోజు చెప్పు ఇా ఇప్పుడు ఎ
ఆ అయిపోవండి మళ్ళీ వచ్చినప్పుడు ఫస్ట్ మిసేజ్కే ఫోన్ చేస్ చెప్పూ మళ్ళీ లేట్ చెప్తే రాదు ఆన్ చెప్పేసానండి
ఆ
కోటండీ ఎగ్గి
ఏం పని చేస్తుందండి హస్బెండ్ లేడు కదా
ఆ లేడండి అక్కడా హన్మకొండలో కాలేజీ లో కుకింగ్ వంట వంటలు వండడం వర్కర్గా చేరిందండి.
ఆహా ఆళ్ళ హస్బెండ్కి ఏమైందండి మరి ఏమై చనిపోయిండండి.
ఏం లేదండి బంన్ డి అది కోత మిషన్ కొనుకున్నడండి వాళ్ళకు ట్రాక్టర్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నయి కానీ అప్పులు ఎక్కువయినయి అని పాయిజన్ తీసుకొని చనిపోయాడండి.
మ్మ్
పాయిజన్ తీసుకొని చని యాడో అప్పులు ఎక్కువ అయినయి అనేసి
అప్పులు ఎక్కువైతే చనిపోతారా అండి ఏదో కష్టం చేసుకోవాలె తీరుపుకోవాలా కాని చనిపోతే అప్పులు తీరినాయా అండి మరి ఆ ళ్ళొచ్చి ఈమని అడగలేదా
అడిగిరన్ని అందరు అడిగి అడిగిర్రు కొన్ని కట్టేసింది ఆమె బన్ టాక్టర్ కోత మిషన్ ఉన్నవన్నీ అమ్మేసింది అవి కొన్ని కొన్ని వస్తే కట్టేసింది.
హ్మ్మ్
పెట్టేసిందండి ఇగ వాళ్ళు అత్తగారింటికి రానివ్వడం లేదని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉందండి. రా రానిస్తలేరండి తీర్ తున్నారు కొడుతున్నారు.
ఎందుకో అట్ల మరి ఇప్పుడు తానేం చేస్ చ్చింది ఇంకా కొడుకు చనిపోయిండు అనీ
తన వల్లనే జరి గిందని అని వాళ్ళు అనుకుంటున్నారటండీ
తనేం చేసిందట సావమంటర అండి ఎవర్
ఊ
అంటే ఇప్పుడు ఉన్న భూములు జాగాలు గూడా ఏం ఇస్తలేరా మరి తనకు
పిల్లలు పిల్లలు పెద్దగా వచ్చి పెద్దగా అయినంక మా య మా దగ్గరకొచ్చి అడిగినప్పుడు ఇస్తాం నీకు సంబంధం లేదు నీకు అవసరం లేదు అనేసి అంటున్నారు. కదిరి
అదేంటండి గట్లా పిల్లలు పెద్దగా అయినప్పుడు అంటే ఇప్పుడు ఆమె నమ్ముకొని ఎళ్తారు అన్నదండి మరి అప్పులు లన్నీ ఎవ్వలు కట్టిర్రండి.
ఎట్లా అంటే చిరు చిన్నే అప్పుల వరకు కట్ ట్టిందండి బండ్లు గిట్ల అమ్మేసి రీ ఫైనాన్స్ గా అయన్నీ తీసేసి బండ్లు వాళ్ళకు ఇచ్చేసి కొన్ని డబ్బులు వస్తే కొన్ని కొన్ని కట్టేసిందండి ఇగ మ అనుకున్న వాళ్ళ దగ్గర ఉన్నాయండి అప్పులు మా మా పెద్దమ్మ వాళ్ళ మా పెద్దమ్మ కొడుకు వాళ్ళ దగ్గర ఉన్నాయండి లక్ష్ చే అబయ ఏ అంటే మన వాళ్ళ దగ్గర ఉన్న వాటిని ఆపిందండి ఎట్లనైనా చేసి కడతా మీరే మళ్ళ వాళ్ళ అమ్ళ స్నేహకురావు అమ్మేసిరండి
ఆ
అద అమ్మేసి కట్టేసింది కొన్ని కొన్ని
మ్ హు
పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టేసిందండి అట్లాయిన కూడా వినడం లేదు వాళ్ళ మరిదిగారు బావ తీరుతున్నారటండి
ఎందుకు అలా మర్ది సొమ్మేమన్న తిన్నదిట్నండి మరి ఆమె
ఎవర్ సమ్ము ఇద ఆమె కష్టం తము చేసుకో బ ంది గానీ ఎవరిసొము నినలేదు
మర్ రీ ఇప్పుడు ఒక్కతి ఆడది ఒంటరిగున్నది చిన్న పిల్లలాయె ఎట్లా బతుకుతది ఆ మరి కొంచెం చూ కొంచెం తను చేసుకు కొని బతికినా కొంచెం మనం కూడా చెయ్యాలే సపోర్ట్ ఉండాలి కదా అని ఉండాలి కాగాని గట్ల అయితే ఎట్లా అండి మరి.
ఊహ అట్లా ఆలోచించట్లేదండి వాళ్ళు. ఆలోచించట్లేరు అయితే ఆయన చనిపోయే ముం దో ఇవన్నీ చేసి భూమి అమ్ముదాం, ఇది అమ్ముదాం అని అంటే పాప్పుడు నాట్లు పెట్టే మధ్యల సీజన్ మ్య నాట్లు పెట్నం మధ్యలో సీజన్ రెండో కోటా మందేసే సీజ అందరూ నా నాట్లు పెట్టుకొని పంటలు పండించుకుంటున్నాం. ప్పుడు వామ్మో అమ్మ అమ్మిన వాళ్ళయినా, కొన్న వాళ్ళైనా డబ్బులు మొత్తం ఇస్తారా అండి. ఎరు సగం సగం ఇస్తారు. అయితే పంట పండినాక పంట పొల పంట చేతికొచ్చినాక అమ్ముదాం. అప్పుడు ఒక అన్న దగర డ్రైవదే కొద్దిగా అయినా డబ్బులు ఉంటాయి. కొంత అప్పు తెద్దాం బండ్లు అవన్నీ తీసేద్దాం. అప్పుడు అమ్ముకుందాం అని అ అనేస్తే వినలేదు అటండి.
ఆ
ఇంకా అందరు వచ్చి నన్ను అడుగుతున్నారు డబ్బులు. సమాధానం చెప్పాలేక అదైతే దానా అనేసి కొయి తాగున్నాడండి అట్లా సమాధానం చెప్పలే ఒక అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఉ మళ్ళా వెళ్ళి చెప్పడానికి ఎందుకు రాద లేదండి. ఊ ఉ అ అట్లాని చట్లాయి ముందు తాగిండండి. హు ఇమది పనికిళ్ళిందంని నాటుకు
ఆ
వెళ్ళడం చూసి తాగేస్తుంది.
ఆ
ఉ
ఎమ్మటి తాగగానే చనిపోయిండ అండి మరి.
లేదండి తాగంగానే ఏమటే తీసుకోవయరు అక్కడ హన్మకొండ దగ్గర కా ఏ న్ ఏస్ అర్ హాస్పిటల్ల ఏసిన్రూ